హలో
ముందు కట్టైందక్క
ఆహ్
ముందు ఫోన్నొచ్చింది కట్టాయిదా మల ఎష్నా
ఆహ్ ఎందుకో నీ దాంట్లో నుంచి మరి కట్ అయితాంది నెన్ లీఫ్ ఫ్ట్ చేసినా లిఫ్ట్ జేస్తే ఆటోమేటిక్ కట్ అయింది ఇంటి కోచ్చివా ఆటే ఉన్నావా
ఇటే ఉన్న
అటే ఉన్నవా
ఉమ్
ఏం కూర జేషింది ఇంటికాడ
పప్పు మున్నకైలు
నా గుడా పొన్ కయాల కోసి ఉంచు రేపు రా కొంటా రెండు మూడు
అహ్
ఉమ్ నేను కూడా పప్పు తెప్తా ఇ ఇక్కడ ఎవరెవర్ ఉన్నారు రాత్రి
ఒక్కనే ఏ మరి
ఆహ్
ముసలోడు ఎమ్మాజీ అక్క కొడుకంట ఉమ్ వీళ్ళే ఉన్నరు
ఇ సంపాద్ వల డాడీ రాలె
చ్చిపోయిడు ఎళ్ళేటప్పుడు రా ఇగ సామాన్ తీసుకొని పోదామని జెప్పిపోయిండు
ఆహా మీ అందరి అందరికి వంట చేసిన
ఏమో ఎందరి జెతరో గని ఇ వంకాయలు ఏమేమో కొని ఉంచిండంట పొద్దునా
లేద్ ఇప్పుడు ఇంటి కాడ అందరికి వంట చెప్పిందా
ఆహ్ ఇక్కడనా ఆళ్ళు అక్కడ తిన్నొచిండ్రు కొన్నొక సపిరంత
ఆ ఇప్పుడ్ దింలే ఒచ్చినంక
తిన్లే అందర్ దిన్నారు వీల్ దిన్లె
ఉహు
ఉమ్ నిన్న నీకు దురద వెట్టలేదారా మొత్తం దద్దుల్ దద్దులైనై అందరికి
త్తం దద్దుల్ దద్దులు శరీరం అంతా దద్దులున్నాయి అంటే
ఆ నాగుడా మొత్తమైనై
లో నాకైతే రాత్రంగ నిద్ర వట్టలే గోకి గోకి గోకి పిసలేషింది బావక్ అట్లనేయింది నాక్ అట్లనేయింది అన్నక్ అట్లనేయింది
మ్మ్ మ్ త్తం దద్దులు దద్దులు అయినయ్ ఎర్ర ఎర్ర గ
కాదుర నిన్న ఎం అనిపియలె అక్కడ
నాక్ ఆనించే మొదలుయింది
ఇగొ నాకు సేమ్ అచ్చి వేనీళ్లు వెట్టుకొని స్నానం జె ఒచ్చినకాంచి ఇగ చూడు మోగొ మొదలు అయిందయితే రాత్రంత కూలర్ కింద ఎంత పొర్లిన గానీ ఆ దద్దురు పొలే ఇయ్యల ఇంక ఇంకా ఉన్నయ్ రెడ్ రెడ్ డ్రెస్ ఏసుకుంటే కుచ్చుతనయ్ అ నిన్న ఆంటి కనిపిత్త అన్నది నాకు అర్ధం అయితలెద్ నెనమా ఆ స్నానం చేశిన కాంచి
స్నానం చేసినట్టుంది
దాంట్ల ఎం ఉందని ఏం అర్ధం అయితలేద్ర
పురుగులుండే
ఆ పురుగుల వల్ల గంత ఎట్లఉంటది పత్తి ఏరేటప్పుడేం అనిపియలే ఏరంగ ఎం అనిపియలేదు
ఉహుమ్
ఆ
ఏం అనిపియలే బహిరంగ అంత ఏం లేకుండె
ఆ ఏరంగా ఏమనిపయలె అంత ఒడిగట్టుకొని ఏరినము అంత చేసినము ఇంత చేసినం ఆ వారం రోజులేమో ఎరినం ఐతే వంత్ దుర దురంగ ఏం పెట్టలేదు నెక్స్ట్ మి ఎ అతించినదుక దురద బెట్టి బెట్టి సంపుతాంది నాకైతే మొత్తం చేతులు క వాళ్ళు వెనక ముందు అన్ని దురదా దురదా దురదా నీక్ పొద్దున చెబుదాం అనుకున్న మర్చెపొయిన
ఉ ఇప్పటికిగుడ దుర్ద పెడ్తాంది
నా ఇంక తగ్గాలే మరి దీనికి ఏమనా ఇంజక్షన్ తీసుకున్నార మరి తగ్గిపోతద అందుకని
ఉ ఆనికి అట్లఉన్నయ్
అన్న గుడఅట్లనే ఉన్నయట గ
అట్లనె ఉ
నిన్న నినట్ నుంచి అంటాడు నాకు దూరద ఉన్నదంటే ఏ ఏమైతదిర అన్న నేను ఆని ఇంటికి ఒచ్చినకాంచి నాకున్నది ఇ ఫుల్
దె రేపు తగ్గకపోతే గనక ఆఇంటిమెంట్ ఏం అన రా సుకోవలె
అ రమ్యని ఫోన్ చేశినవ
ఆ
రమ్య నీక్ ఫోన్ చేసినాధ
నేన్ చెయ్యలె చేశిండ నీకు
నిన్న గుడ చేయలే నిన్న రాత్రి ఏట్టింది ఇంకా ఏం చేయలే
హ నేన్ చెయ్యా నేన్ చెయ్య మాట్లాడపొ ఆయనకె తెలివి లేనప్పుడు మనం ఏం చేసి మాట్లాడేదెది
అందుకె నేన్ చేయలేద్ ఇగ నువ్వే చెప్పినవ్ గద ఇగ డాడీ చెప్పిండు నాకు గిట్ల గి గిట్ల అన్నడు గిట్లా గిట్లా అంటే చెప్పిండు తమ్ముడు అని చెప్ చేపిన్ నాక్
అవునా అన్న నేన్ ఆలింట్లో నుంచి ఫోన్ వచ్చిందంటకదండి
ఇంటికాడ నుంచి మళ్ళా నేను ఆనకి ఫోన్ చేసి వాల్గిట్లా అంటారా మరి నేను ఫోన్ చెయవు ఏం చెయవు చెప్పవేందిరా అని సరికి ఆ మమ్మల్ని గిట్ల తిట్టిర్రు అని చెప్పిన ఆయనకి గిట్లన్నరని అ వాళ్ళు గట్లాంటర గిట్లాంటరా అని వాళ్ ఓపెన్ జేసి ఆలన్ తిట్టిందంట తుక్కు తుక్కు తమ్ములని తీడ్తవా నువు అది ఇది ఆలని తిట్టే సరికి
కొడుకునే అన్నాడా భార్య ఎక్కడ ఉంది దన్న
వదినా అనేసరికి మళ్ళా ఆమె ఫోన్ చేసింది మేము తిట్టినవని చెప్పినవట
అవును మరి అనలేదా
మమంటు తుక్కు తుక్కు తిడ్తండు అదే మరి అన్న మా మీ మీరట్లా అంటేనే కదా మరి మాకు టెన్షన్ కాలేదననమ్ము ఏమన్నరు మేము అంటే మాకూడా మీరు అట్లనే మాకూడా టెన్షన్ పట్టింది అది అందుకే మాట్లాడ్న
మర మేమట్లా మాట్లాడాల్సింది వాళ్లేం మాట్లాడిండు
ఉమ్
అసలు అట్లా మాట్లాడాల్సింది మేమను వచ్చింది మరి నిన్న ఏం చేసింది లేదా అని అనాల్సింది మేము మేమ అనకుండా ఆలన్నరంటే రివర్స్
పంచాయత్ పెట్టిస్త ఊర్ల
ఉమ్ పెట్ పోయిండటన ఇయాలా
ఫోన్ చేయలే
పోనీ ఎటన్న వోని ఇగ
ఉమ్ మీరండి ఆ అందరి ముంగట పంచాయతీ పె త గట్లెందుకు చెప్తరు అది ఇది
తొట్టే ఏమన లొల్లి ఎమైన పంచాయతీ పెట్టుకున్న
ఉంటడంటే ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తా ఉంటడంట ఇప్పుడు మంచిగా మాట్లాడంట
ఉమ్ ఉమ్ ఆడు కొంచెం మెంటలయ్యిండు
ఉమ్
ఏంచేద్దాం మరి మెంటలయిండు కాబట్టి
చేయడు ఒట్టిగనే ఉంటాడు ఖర్చులకు రోజు పైసలిత్తనే ఉంటా బీడిలు తాగుతుంటడు చాయ్లు తాగుతుంటడు రోడ్ మీద పోయి అది ఇది తింటూ ఉంటడు ఉమ్ స సప్పుడు కాకుండ కనట అది ఇది తిడ్తా ఉంటడు మమ్మల్ని ఆ చిట్టిని ఇంటికి రాకన్నాడంట ఆమె ఎందుకు రాదు వత్తది పుట్టింటికి రాకుండా ఎటుపోతది
చిట్టే ఎందుకు రావద్దన్నరు చెప్పలే మరి మాకిట్లా అన్నా అని
ఓకే రా కొత్తగా పెళ్లైనోళ్ళు
ఉమ్ ఉమ్ ఉమ్ గట్లాంటరా ఎవరన్నా
ఏదో పిషప్ షేప్
అక్క తమ్ముడు సేమే ఉన్నరు పట్టు నువ్వు నిన్న అన్నట్టే హి హ్ అక్క మైండ్ ఫస్ట్ డివైడయింది తర్వాత తమ్ముడు మైండ్ అయితాంది.
ఉమ్ నేన్ నిన్ననే చెప్పినా గదా ఇద్దరు ఒకటే లెక్కున్నరు అని జేప్పరేమో నిన్ననే అన్న గదా వాళ్ళిద్దరు ఒకటే మైండ్ అయింది ఆ
ఉమ్మ్ ఇగ ఆల్లంతే ఇగ వాళ్ళ ఒకటే జీన్స్ ఉంటయి కాబట్టి వాళ్ళిద్దరు మైండ్ ఒకటే ఇద్దరు క్యారెక్టర్ ఒకటే ఉహు ఉహ్ ఆళ్ళిగ చేంజ్ గారు
ఉమ్
చేంజ్ అయ్యే సిచువేషన్ లేదు ఉమ్
నేను చెయ్యాలె ఎం ఫోన్లు రాలే అట్నుంచి ఉహ్
ఆ
ఆ
ఏంటిది?
ఇయ్యాల ఏం ఫోన్లు రాలే అట్నుంచి
ఉమ్ రాకపోని తలకాయ్ నొప్పి మనకే ఇగ చెయ్యకు చెయ్యకూ ఆ లిటికేషన్ మనకద్దు ఆ తలకాయ్ నొప్పి మనకద్దు.
ఉమ్
సాలు మనకు ఫోన్ చేసిన ఆళ్ళతోటె మాట్లాడదాము మంచిగా ఉందాము ఉందాం వాళ్ళని పిల్వకు ఫోన్లు జేసుడు అటు ఇటు లిటిగేషన్ పెట్టుకునుడు అటు మాట్లాడడు ఇటు వినుడు అవసరమా?
ఉమ్
ఆ పని ఏదో మనం చేసుకొని మనం మనం ఉంటె అయిపోతది.
ఉమ్
ఉమ్ డాడీకి చెప్పిన వారా? గిట్ డాడీ ముందే మాట్లాడినవా పొద్దున?
ఏంటి?
ఈ మ్యాటర్ అన్నది.
హా
అందుకనే నాక్ జెప్పిండా గిట్ల గట్లా అన్ ఒ గిట్ల గిట్లా అంటే నేను ఎక్కన్నో పెళ్ళి చూపులకు పోయినా ఎక్కన్నో పోయినా అని జెప్పిరు అన్నడయితే మరి ఏమో నేను మాట్లాడలేదని అని అన్నా హ్ నా ఫోన్ ఎ దియలేదు రెండు మూడు సార్ల జుషిన నిన్న అయితే స్విచ్ అప్ వచ్చింది నేనె ఫోన్ చెయ్యలేదు అన్ జెప్పినా ఉహ్ సరె సరె అన్నడు
ఉమ్ ఏమనుకుంటదో
ఉమ్ ఏంటిదిరా?
ఇవి ఏటో పోయినయో మల్ల కనవడ్తలేవ్ ఉహ్
చూడు అటువొ ఎటుపోయినయొ చూడు మల్లెటన్న పోయి మళ్ళీ పారి పోత్
అవ్వుళ్లు వచ్చినాయి అటు అవ్వుళ్లు అవ్వుళ్లు
ఆహ్ నీకినవడదు
బెగా రా ఇటే ఉన్నాయి
ఇంక సేపైతే కట్ ఐతది ఇగ పది నిమిషాలయింది.
అయిందా పది నిమిషాల్ ఆ ఇటే ఉన్నయ్ కనవడ్డయ్ ఎన్ని నిమిషాల్ పది నిమిషాల్ కన్నా ఎక్కువైతాంది కదా
కనవడ్డదార మ్మ్
ఉహ్
ఖాళీగా
దానికీ అదే అయ్యితాద మనం జేషుడా
ఆహ్
దానికదైతదా మనం జేషుడా
దానికదే ఐతది అంతకముందు దానికి అదే గాలేదా
పన్నెండ్నిమ్షాల్ ఐనంకా అయింది గదా
దానికదే అయింది గదా ఇంతక ముందు నేను మాట్లాడ్తనే ఉన్నా అది అ అటోమాటిక్ కార్ట్
అదే పన్నెండ్నిమ్షాల్ ఐనంకా అయినట్టున్నది
ఏమో మరి ఇప్పుడు పది నిమిషాలైతాంది అయినా కట్టయితలేదు కదరా
ఉమ్ కా
కంటిన్యూగా మాట్లాడదామా
కంటిన్యూ ఉన్నదా
కంటిన్యూ ఏమో లేదు మరి నా దాంట్ల రెండు టాస్క్ లు కంప్లీట్ అయినట్టు జుపిస్తాంది
నా నా అది ముందు ఎన్మిద్ సెకండ్లు తర్వాతదీ రెండు సెకండ్లు వడ్డయి రెండు క టాస్క్ ల్ఐనట్టు జుపిత్తాంది
ఉమ్ మాదాంట్ల గూడట్లనే అద్ చూపిస్తలేద్ టైం నా దాంట్ల
నా దాన్నిట్లో జూపిత్తాంది
ఏమే మరి ఇదేంది కంటిన్యూ ఐతనే ఉన్నది గదరా పదకొండు సెకండ్స్ అయింది
హ్ మ్
ఆటోమేటిక్ కాల్ కట్ ఐతదన్నరూ అదే నీది గుడా ఆడ్ ఐందా ఏంది కొంపది దీంట్లనే
లేద్ నాదట్లెట్ల ఆడైతది
మరి కంటిన్యూ ఐతాంది గదా కట్టయ్యే వరకు మాట్లాడదామా కట్ అయ్యేదాకా మాట్లాడ్దామా ఇది పదకొండు సెకండ్ లయింది పన్నెండు సెకండ్లైతాంది
ఆ